క్లాస్ స్టార్ట్ అయింది
ఉమ్ హాయి అక్క ఎలా ఉన్నారు
ఆ బాగున్నానమ్మ మీర్ ఎలా ఉన్నారు
బాగున్నానక్క ఏం చేస్తున్నారు
నేనా కుకింగ్ ఇప్పుడే అయిపోయింది
ఉమ్ అవునా లాస్ట్ మా అదే ఫెస్ వల్ ఎలా జరుపుకున్నారు జనవరిది
ఆ ఆహ్ బాగానే చేసుకున్నాము ము అఫ్కోర్స్ నేను ఇంట్లో లేనప్పుడు ఉమ్ మా పెద్ద బాబు దెగ్గరికి వెళ్లిపోయానానమాట ఆ అక్కడ చేసుకున్నాము బాగనే బాగా చేసుకున్నాం ఉమ్ అది
మీ హౌస్ సెమి కదా షాపింగ్ అది అయ్యిందా
అహో ష షాపింగ్ అంటే డిఫరెంట్ వెరైటీస్ పిల్లలకి షాపింగ్గ్ పెద్దవాళ్ళకి షాపింగ్గ్ అట్లా అనమట మా మా మా ఇంట్లో మా అత్తయ్య ఆడబిడ్డలు కూడ ఉంటారు. మ్మ్ అందర్ కలిసి ఉంటామ వాళ్ళా వాళ్ళ షాపింగ్ గుడా చేయాలి కదా అందుకని ఒక్కొక్క ఒక రోజు ఒకా ఒక ఐటెమన్నట్టు లేడీస్ కొక్క రోజు వెళ్ళడం ఓ జెంట్స్కి ఒక రోజు అట్లా లేకపోతే అంత క్లంజీ అయిపోతది
అవును
మిరూ మీరు ఎట్లా చేసుకుంటున్నరు.
ఇంకా ఏం స్ట పండగ లాస్ట్ మత్త సంక్రాంతి అయితే బానే చేసుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళ ఊరెళ్ళాము. అక్కడ చేసుకున్నాం అనమాట ఇది ఫస్ట్ సంక్రాంతి కదా మ మ్యారేజ్ అయిన తరువాత ఊరెళ్ళాము ఊర్లో చేస్ అనుకున్నాము అది పల్లెటూరు కదా నెక్స్ట్ ఇంకా బాగా జరిగింది అక్కడ ఫస్ట్ రోజు భోగి కదా భోగికి అయితే మొత్తం భోగి మంటలేసారు. బాగా చేశారు.
ఉహ్ పండగా స్పెషల్స్ పిండి వంట
ఆ పిండి వంటలు అవన్నీ చేసా చేసాము. వాళ్ళా తెలిసిందే కదా మా హస్బెండ్ కిద్దరు ఆక్కలు ఉన్నారు. వాళ్ళొచ్చారు ఉమ్ అందరూ ఉన్నాము ఆ ఫస్ట్ రోజయితే అయితే భోగి స్నానం చెచ్చి టెంపుల్ కెళ్ళాము. భోగి మంటలేస్కున్నాము. నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది భోగి టూ ఓ క్లాకి త్రీ ఓ క్లాక్ నుంచి అప్పునుంచి స్టార్ట్ చేసి అలా అయింది నెక్స్ట్ డే అయితే పిండివొంటలు అవన్నీ చేసుకున్నాం సంక్రాంతి రోజు తిన్నాము మంచిగా అక్కడ పం కోళ్పందాడు అవన్నీ అవుతాయి. కదా పందెం కోళ్ళు అవన్నీ అదొకటి తర్వాత ఉమ్
పిండి వంటల్లో ఏవి బాగ చేస్తారు మీరు
ఆల్మోస్ట్ అన్ని చేస్తాన్నాక్క జాంతికలు హా
పండకి స్పెష్యలు
పండకి స్పెషల్ ఒక్క రకం కాదు కదా అందరొస్తారు. కదా అన్ని రకాలు
అవును అన్ని రకాలు చేయాలి. కరెక్టే ఉ అన్ని రకాలు చేయాలి. ఉమ్ పండగలకు అసలు అరిస్లేకపోతే పండగలానే ఉండదు.
అవును అవును అరిసెలు తర్వాత ఆ కజ్జికాయలు
ఉమ్ ఒక్కొక్కలకి ఇష్టమయింది ఖచ్చితంగా చెయ్యాలి. ఒకళ్ళకి ఒక ఒకవెరై వెరైటి ఖచ్చితంగా ఉండాలి. మంచిగా కోడి కోడిని కోసుకుంటాము.
అది కనుమ రోజు కన్ కఫమ్ సంక్రాంతి రోజు అంటావా ఈ ప్యాకట్లు పిండి వంటలు ఇవే ఉంటాయి. పం కోడిపందాలు బయట్న తిరగడాలు, ముగ్గులు వేసుకోవడం.
అవును ముగ్గులు బాగా ఎస్తావ్
ఆ వేస్తనక్క
ఆహ్ అవును ఇప్పుడేంటి ఫోనులో కూడా ముగ్గులు అన్ని వచ్చేస్తున్నాయి కదా. అన్ని చూసి నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా మంచిగా వేస్తున్నారు. ఉహ్ చక్కగా ఏస్తున్నారు ఉహ్ సంక్రాంతి ఎట్లన్నా చాలా సరదాగా ఉంటది.
అవును అందరూ ఒకేసారి ఎక్కడ్లెని వాళ్ళందరూ ఐ మీన్ ఇప్పుడూ ఎలా ఉందంటే జాబ్స్ కోసం వేరే ఊర్లెళ్ళి బతికాల్సిన సిచ్యువేషన్లు కదా. సంక్రాంతి ఒక్కసారి మాత్రం అందరం కలిసి మీట్ అయి గయ్యే ఇది ఆ పండుగను మాత్రం ఎప్పుడు ఎవరు మిస్ ఎవర్రు
అవును అవును సంక్రాంతి తర్వాత దీపావళి కూడా చాలా అందరు పిల్లలు కాని, పెద్దవాళ్ళు గాని, చాలా ఎంజాయ్ చేస్తారు. దీపావళి కదా అదే కదా ఇంకా ఎంజాయ్ చేస్తా కాకపోతే ఏంటంటే పొల్యూషన్ ఉంటది అని ఇప్పుడు కొంచెం ఆ కేర్ తీసుకుంటున్నారు కానీ రిస్ట్రిక్షన్స్ అవు చిన్న చిన్నవే వెలిగించడము దీపాలు పెట్టడమే ఏక్కువ అట్లా చేస్తున్నారు కానీ ఓల్డెన్ డేస్ లో అయితే అసలు చాలా దీపావళి అంటేనే పెద్ద పెద్ద బాంబులు సౌండ్ బాబుల్స్ సౌండ్ మనం అసలు చెవులు మూసుకొ చిన్న పిల్లలైతే భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు కానీ
ఇప్పుడు మన టెక్నాలజీ మారే కొద్దీ మనం భయపడాలి కాని చి
అవును వాళ్ళే కాలుస్తున్నారు అసలు పెద్ద పెద్ద దైవి ఉమ్ ఏ ఏ పండకైనా ముందు పిండి వంటలు బట్టలు మాత్రం కం పల్సరి ఉమ్ కంపల్సరిగా ఇప్పుడైతే ఇంకా పెద మంచి మంచి వెరైటీస్ అసలు డిఫ డిఫరెంట్ షేడ్స్ కానీ డిఫరెంట్ కలర్స్ టెక్స్చర్స్ గాని చాలా చాలా గొప్పగా ఉంటున్నాయి. అసలు
అవును అందులానే రేట్స్ కూడా బాగా పెరిగిపోయా అక్క.
అవునవును చాలా అబ్బా ఏదైనా కానీ చాలా కాస్ట్లీగా ఉంటుంది అసలు ఉంహు
ఇంతకు ముందుతో పోల్చుకుంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు అంతే పెరుగుతున్నాయి
ఈసారి పండగ కి ఏం కొనుకున్నావు
ఈ సార్ అక్క హాఫ్ సారీ ఒకటి సారీ ఒకటి తీసుకున్నా అక్క.
గుడ్ గుడ్ ఈ మధ్య అసలు ఆ హాఫ్ సారీస్ చాలా ఫాషన్ అయి
అవును ట్రెండ్ అయ్యియి కదా అలా ఏదో ఉమ్ కలం కారి వేవో వచ్చాయి కదా
అవునవును అన్ని వెరైటీస్ లో ఇప్పుడు హాఫ్ సారీస్ కి అంటే చక్కగా కట్టేసుకున్ నీ పెళ్లిళ్లకి వెళ్లిపో పెద్ద పెద్ద ఫంక్షన్స్ వెళ్ళిపోతున్నారు ఉమ్మ్ అవును ర్యాప్ చేసుకొని వెళ్ళిపోవడమే ఈజీగా ఉంది అసలు అందరికి. మాకైతే సారీ కట్టుకోవటం ఎంత కష్టమయ్యేదో అప్పుడు ఆ రోజుల్లో అయితే అంటే మేము సారీస్ కట్టుకున్న కొత్తలో ఇప్పుడు అంటే కొంచెం పెద్దోళ్ళం కాబట్టి అలవాట అయిపోయింది. మాకు కానీ సారీ కట్టుకోవడం కూడా ఏ ఒక ఆర్ట్ ఆర్ట్ అలా అతికి నెట్టు కట్టు కొంతమంది
నేనయితే సారీ కట్టుకుంటే ముందు రోజే ప్రీ ప్లేటింగ్ అవన్నీ చేసుకుంటానా
అవును ఇప్పుడు ఇప్పుడు ఈజీ అయిపోయింది లే అట్లా వచ్చేస్తది ఇలా తగిలిచుక వెళ్లిపోవడమే
అలాకాదక్క సారీనే ముందు పిన్స్ అవన్నీ పెట్టేసు ఇవన్నీ చేసి ఐరన్ చేసుకోని పెట్టేస్తాను
కొనిగిపోవచ్చు ప్రీ ప్రిపరేషన్ ఉండాలి దేనికైనా గానీ అసలు వన్ వంటలకు గాని బట్టలుగు ఏదైనా సరే మనం కొంచెం ముందుగా ప్రిపేర్ అయితే దేనికైనా మంచిది
అవునక్క
ఇంకేంటమ్మ
చెప్పాలక్క
ఆ పిల్లలకేం కొన్నారు ఈసారి
ఇంకా కిడ్స్ వన్ ఇయర్ ఏ కదా అక్క మ్యారేజ్ అయ్యి
ఓకే ఓకే ప్లానింగ్ అన్మాట పిల్లలు
ఇంక ప్లానింగ్ అంటే ఏం లేదు వస్తే రా వద్దు అన రాకపోతే ఏం లేదు
మరి ఏది లేదు
అంతే అంతే
పెళ్ళి పిల్లలు దేవుడిచ్చిన ప్రెషియస్ గిఫ్ట్ కదా అది ఎప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటాడో
అప్పుడే ఇస్తారు
అప్పుడు మన యాక్సెప్ట్ చేయాలి
అంత మన చేతుల్లో లేదు కదా అక్క
అంతే నా కాలట్టము అంత ఆ గాడ్ తా ఇది ఆయన ఎప్పుడుస్తే అప్పుడు అప్పుడు తీసుకోవడే మనం
అంతే
ఏం కొనుక్కున్నారు కొత్తగా పెళ్ళ అయిందంటే నగలు పండకీ అవి ఇవి కొనుక్కొని ఉంటారు
ఇంకే అలా ఏం లేదక్క
ఆ పాపం మీ ఆయన్ని ఏమి విస్కించలేదన్న మాట నగలు కావాలని వెరీ గుడ్ గుడ్ గర్ల్ అయితే ఈ పండగ బాగా చేసుకున్నారు నగ లు కొనుపోయినా గాని ఏమి విసిగించలేదు అలానే ఉండాలి ముందు ముందు కూడా
ఉంటామక్క ఏముంది అక్క మనీ అలా నాకే ఏముండదు
అవును చాలు కదా అస్లు ఈ రోజుల్లో ఎంత ఘోరంగా ఉన్నారు అస్లు
అవును
భయంకరంగా ఉన్నారు అస్లు టాపిక్ స్టార్ట్ చేసామంటే ఎక్కడికో వెళ్ళిపో తది అస్లు అలా ఉండొద్దు వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఆప్యాయంగా ప్రేమగా ఆ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి ఇంకా
చెప్పాలక్క ఎలా చేసుకుంటున్నావు ఉగా ది అలా చేసుకుందాం అనుకుంటున్నారు
ఉగాదీ ఉగాది అనగానే అదే ఫస్ట్ పండగ అవుతుంది కదా దింట్లో ఇయర్ కి అందుకని హ్యాపీగానే చేసుకుంటారు చుట్టాలు రావడం ఆ వచ్చిన వాళ్ళకి మనం ఏదో ఒకటి బహుమతు ఇవ్వడం మన మనతో పాటు వాళ్ళ కూడా కొనాలి ఇప్పుడు ఆడబిడ్డలు ఉంటారు ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఏదో ఒకటి గట్ ఇవ్వాలి శారీసో లేకపోతే చిన్న చిన్నవైనా సరే ఆ ఏదైనా గోల్డ్ రింగ్ కానీ ఇప్పుడు ఈ కాలంలో గోల్డ్ కొనేటట్టు కదా అస్సలు వన్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ ట్వంటీ థౌజండ్ అట్లా ఉంది రేట్ అసలు అందుకని అన్ని ఇప్ ఇప్ ఈ రోజుల్లో ఎక్కువగా అ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద
మ్ అవును సీజడ్ బయట్ ను దొంగతనాలు పెరిగే కొద్ది డ ఇవే బెటర్ అనిపిస్తున్నాయి గోల్డ్ కన్నా
అట్లాంటివి వేసుకొని మనం పెళ్ళిలకి ఎళ్ళినా ఇప్పుడు అందరు మెడలో అయ్యే కాబట్టి ఎవరు పర్టిక్యులర్ చూడరు అందరి దగ్గర ఆల్మోస్ట్ అవే ఉంటునై గోల్డ్ తక్కువను ఇవే ఎక్కు
ఆ
ఏ ఏమేం కొనుక్కున్నావు నువు పెళ్లికి ఏం పెట్టారు
ఏముందక్క వ్యాల్స్ శారీస్ ఇవే పెట్టారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు